హలో హలో వినిపిస్తుందా
వినిపిస్తుంది
నేం చేస్తున్నావు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
లేదు బుక్ రాస్తున్నా
అ
మీ పిల్లల
ఆ
పిల్లలా మీకు అంటున్నా
ఆ ఉన్నారు ఇద్దరు పాపలు స్కూల్ కెళ్ళిపోయారు ఇప్పుడే పని అయింది కూర్చున్న ఇప్పుడే
ఇద్దరు అంటే పెద్ద పెద్ద పాపలేనా చిన్న వాళ్ళ
చిన్న వాళ్ళు
చిన్న వాళ్లేనా అంటే ఎన్ని ఇయర్స్
ఒకమ్మికి త్రీ ఒకామెకు ఫైవ్
ఇద్దర్ని స్కూల్ కి పంపిస్తుండా
ఆ ఇద్దరూ అంగన్వాడీ చదువుతారు
ఆహా అంగన్వాడికి పంపిస్తున్నరా ప్రైవేట్ ఏమో అనుకున్నా
అంగన వాడికి వాళ్ళు ఇద్దరే వెళ్ళొస్తారా మరి
నేను తీసుకెళ్లి దింపేసి వచ్చా మళ్ళీ వెళ్ళాలి
ఒక్క నిమిషం లైన్లో ఉండరా అలానే వన్ త్రీ జీరో సిక్స్ నైన్ టూ సిక్స్ నైన్ టూ హలో ఉన్నావా ఏం కర్రీ చేస్తావుండా
అే
వంటై ఏం చేసావు అంటున్నా
అంతరి పప్పులు
పప్పు కూర తిన్నావా మరదలా
ఇన్న
అంటే మీరు నాకంటే పెద్ద ఆ ఆహ్ నేను తిన్నా మా నింగ్ చిక్కుడుగాయ మీరు నాకంటె పెద్ద నేను చిన్న మీకిద్దరు పాపాలు కదా నాకు ఒక్కడే బాబు ఆ మీ ఏజ్ వి ఎంతా ఇ బస్ ట్వంటీ టూ అయితే నేనే పెద్ద మీ హస్బెండ్ ఎమ్ చేస్తాడు వెళ్ళిపోయారా వర్క్కి మీ హస్బెండ్ వాళ్ళు వర్క్కి వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు ఏమ్ అది చేశారు
ఇంటీరియర్ వర్క్స్
ఆ
ఇంటీరియర్ వర్క్స్ కటింగ్ చేస్తారు బోర్డ్స్ ఉంటాయి.
అహా ఇంటీరియర్ వర్క్స్ వా చేస్త మీరు ఇంట్లోనే ఉంటరా రిలాక్సేషన్ ఉండదు ఆ హలో ఏం వర్క్ చేసి తున్నారు నా తోటి మాట్లాడకుండా
ఏం లేదు నించు అంటే మనకి కీ మెసేజ్ వచ్చిందని చూసా
మెసేజ్ వచ్చిందా ఆ మెసేజ్ చూడకు మళ్ళీది పోతాది కాలు
పాడు
అ ఆ సారు నేను చెప్పేది వింటారా వెయిట్ చేయరా అసలు మీరు అనిమేసేజి పెట్టిను
సరే మరి కర్జేద్దానా
ఉహ్ ఉందండి ఈ కాల్ అయిపోయదాకా మళ్ళీ మీరు నాకు కాల్ చేయరా
అంటే ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇట్లా పర్సనల్ గా మాట్లాడుకోవద్దు అని పెట్టారు కదా
ఆహా ఓన్లీ టెన్ మినిట్స్ కన్వర్సేషన్ ఉంటే చాలు, తెలుగులో మాట్లాడుకోవాలి అని చెప్పారు, పర్సనల్, డీటెయిల్స్ చెప్పొద్ద అని అన్నారు అది నిన్న పెట్టారు కదా బెసేసారు కాల్స్ ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎ ఏంటిది టెన్ మినిట్స్ మాట్లాడాలి కంటిన్యూగా కాకుంటే ఇద్దరు ఇద్దరు మాట్లాడాలి ఒకరే మాట్లాడొద్దు ఇద్దరు సంభాషణ ఉండాలి, ఒకవేళ పది నిమిషాల కంటే తక్కువైతే ఒక తొమ్మిది ఎనిమిది నిమిషాలు అయితే మేము సెట్ చేస్తాం కాకుంటే జీరో కానీ కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటే అది అ తీసుకోరు పరిగణలోకి తీసుకోరు ఉన్న ఉన్న వాటిని తీసుకుంటారు అని చెప్పిళు
ఆ నేను విన్నా అంత విన్నా అది
అ నేను ఉదయం మా ఫ్రెండు నేను ఇద్దరం మాట్లాడుకుందామ అని చేసినాము ఒకసారి ఆమె చేస్తే నే నాకు లిఫ్ట్ కాలేదు ఒకసారి నేను చేస్తే ఆమకు లిఫ్ట్ కాలేదు అవి జీరో జీరో పడ్డాయి అట్లనే ఒక రెండు మూడు పడ్డాయి
అన్ని దాకా చేయొద్దంట ఎమ్మటిెమ్మటే చేయొద్దంట మనం ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు ఎత్తకపోతే ఒక పది పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత చేయాలంట
మనకు వాళ్ళు చేస్తారు కదా చెక్ చేస్తారు కదా అప్పుడు మళ్ళ వస్తాయేమో ఇంతముందుకు మనకు కొన్ని టాస్కులు ఇన్కంప్లీట్ రాంగ్ అయినా మళ్ళీ ఛాన్స్ ఇచ్చిండు కదా ఒకసారి చేయనికి
అవునవును
అట్లా ఇస్తారేమో అట్లా సార్ భయపెట్టిండు మనం చేయ్యదని కనీ ఏమో మరి ఇగ తెలియదు నాకు కూడా కరెక్ట్గా
అ
కానీ కాల్స్ కాకుండా వేరేది అంటే వేరే తోటి లింకప్ లేకుండా మన ఫోన్లో మనం చేసుకునేది ఉంటే బాగుండు ఎప్పుడు మన కోసం ఇంకొకరు ఫ్రీగా ఉండారు కదా మన అతడు మాట్లాడతానికి
అ
మళ్ళీ ఒక ఒకరికి నాలుగు కాల్సే మాట్లాడాలట అంటే ఇప్పుడు మీరు నాకు నాలుగు కాల్స్ చేయాలి నేను మీకు నాలుగు కాల్స్ చేయాలి అట్లా నేను ఇప్పుడు నాలుగు కాల్స్ చేస్తే నాకు హండ్రెడ్ రూపీస్ వస్తాయి మీరు మాట్లాడినందుకు మీకు ఎయిటీ రూపీస్ వస్తాయి. మల్లి ఎప్పుడు మీరు నాకు కావల్సి చేస్తే హండ్రెడ్ రూపీస్ వస్తయి మళ్ల మీర్ నాతో మాట్లాడినందుకు నాకు ఎయిటీ రుపీస్ వస్తాయి అట్ల
మనమే నాలుగు సార్ల మాట్లాడుకోవాలా
ఉం ఇప్పుడు మీరు నాకు నాలుగు సార్లు చేయాలే నేను మీకు నాలుగు సార్లు చేయాలే ఇప్పుడు నేను ఒకసారి చేసినా కదా అది పది నిమిషాలు అయిపోయినంక మళ్ళీ నీ నేను వరుసగా నాలుగు సార్లు చేయాలి మీకు మీరు నాలుగు నాలుగు సార్లు నలభై నిమిషాలు నాతో మాట్లాడాలే మళ్ళీ నేను మీతో నలభై నిమిషాలు మా మాట్లాడాలి మీరు నాతోటి మాట్లాడినందుకు మీకు నాలుగు వందలు వస్తాయి నాకు మూడు వందలు చేంజ్ మూడు వందలు ఇరవై వస్తాయి మళ్ళా మీకు నా మూడు వందలు ఇరవై వస్తయ్ మీరు నాతోటి మాట్లాడితే అలా అందులో వర్క్ చదివిల్లా మీరు చెప్పిల్లు కదా అందులో ఏమ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అది ఇంత ముందుకు వర్క్ చూసారా మీరు చదవలేదా ఫష్ స్టార్ అయ్యేటప్పుడు వర్క్
ఏమో చేసుకోద్దని చెప్పారు ఇంట్రొడక్షన్ ఏం లేకుండా జస్ట్ జనరల్ టాపిక్స్ మాట్లాడుకోవాలని చెప్తారు కదా
జనరల్గా అంటే మన సంభాషణ ఇప్పుడు మనం లేడీస్ కదా ఏమేం చేస్తాము ఎట్లా మాట్లాడుకుంటాం ఏమి అట్లా టైంపాస్గా మనం ఎం చే ఇప్పుడు ఫోన్స్ మన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తె ఎట్లా మాట్లాడుతాం మనం బయట ఎట్లా మాట్లాడుతాం ఫెష్ టువల్స్ప్ అప్పుడు ఇట్లా అమ్మ వాళ్ళ గురించి ఇక మన ఆడపి ఆడవాళ్ళ పెట్లా మాట్లాడుకుంటాం ఇంట్ల విషయాల గురించి దాని గురించి మాట్లాడుకోవాలని చెప్పిండట సార్
అవును
ఉం కానీ వా ప్రతి ఒక్క రికార్డింగ్ మనది విన్నరేమో నాకు తెలిసి ఆ సంభాషణ ఎన్ని నిమిషాలు అయింది అదే వింటరేమో నాకు తెలిసి అంత ముందుకు కూడా వచ్చిన వర్క్ అట్నే ఉండే కదా
అది నేను లే అప్పుడు కాల్స్ వర్క్ నేను చేయలేదు అప్పుడు అది నా
కాల్స్ కాకుండా సన్మతి అది మన కథలు చదివి చెప్పడం అది చది అది చేయలేదా
అదే సన్మతి
అదే సన్మతి అదే కదా టూ టూ థౌజండ్ వచ్చినాయి అలా ఉంటే బాగుండు
నేను అదే అనుకున్నా ఇక నిన్న యాప్ లో నాకు మెసేజ్ రాంగానే యా
ఇప్పుడు ఈ ఎవరు ఎవరు మన కోసం ఫ్రీగా ఉంటారు మాట్లాడతాను మన ఫోన్లో మనం వర్క్ చేసుకునింటే ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఈ టైంలో వీలు ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు మనకు వీలున్న టైంలో ఇంకొకరికి వీలు ఉంటదో ఉండదో చెప్ పలెం కదా
నేను అలాగే అనుకున్నా అట్లా అలాంటిది వస్ అదే బాగుంది కానీ ఇప్పుడు కాల్స్ మాట్లాడడం ఇది అంటే అంతక ఇష్ట ఏం కాదులే జనరల్ టాపిక్స్ అన్నారు లే గానీ
జనరల్ టాపిక్స్ కానీ మరి పది నిమిషాలు పెట్టిళు రెండు నిమిషా నిమిషాలంటే అయిపోవు మంచిగా ఓ ఐదు నిమిషాలు ఎక్కువ పది నిమిషాలు మరి కదా
హా
ఎక్కువ టైం అయితుంది కొంచెం ఇప్పుడు ఇరవై కాల్స్ మాట్లాడాలి అంటే ఖచ్చితంగా రెండు వందల నిమిషాలు రెండు వందలు కాదు రెండు వేల నిమిషాలు మాట్లాడాలి మనం అలా కొంచెం ఇబ్బందిగా ఉంటది అది అది మనకు ఇన్ ఇంతముందుకి ఉన్నవర్కు లెక్కుంటే బాగుండు
అ కంటే ఒక గ్రూప్ పెడతారు అంటే ఇప్పుడు నీకు వర్క్ కు వచ్చింది నాకు కూడా వర్క్ వచ్చింది అట్లా వర్క్ వచ్చింది వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారంట ఇగ అందులో గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కాల్ చేస్
తీసుకుంటే మనకు బెనిఫిట్స్ అయితాయి అట ఉ
మరి ఇప్పుడు వేరే వాళ్లకన్ టె ఇప్పుడు నేను మా కజిన్స్ వాళ్ళకి చాలా మందికి చెప్పినా నేను ఒక ముగ్గురు నలుగురికి చెప్పి యాప్ ఎక్కించుకుంటరా అని చెప్పిన ఇగ వాళ్ళు ఎక్కించుకుంటే వాళ్ళకు కూడా
తరటు కదా అందులో వాళ్ళతోటి వాళ్ళే మాట్లాడుకోవచ్చు కావచ్చు
అదే కావచ్చు ఇగ ఇప్పుడు ఎట్లనే మనలాగా వేరే వాళ్ళు కూడా కాల్స్ చేసుకుంటే అందరూ
కానీ మరీ పది నిమిషాలు గో తలకాయ నస్తాంది ఆ
అదే ఇక చిన్నగా నీకు వీలుంటేనే మాట్ మాట్లాడు టైం ఉంది కదా ఏమి ఆ జెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు కదా మనకు టైం ఉన్న
వీలుున్నప్పుడే హ్మ్మ్ వీలుున్నప్పుడే మాట్లాడవచ్చు సరే లే సార్ ఏదో మెసేజ్ ఏమో పెట్టాడు కదా ఏంటిది మీరు నిన్ను చెప్పేది వింటారా ఆ
ఆరో మన్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే అందులో మెంబర్స్ తోటి మనం మాట్లాడాల ని
ఆ అదే అదే సరే ఉక్స్ సరే నేను చూస్తా అగు
ఆ సరేనండి